హలో
బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
కిషలమే అంతా ఏం జేస్తాళ్ళు
ఏం లేదు ఖాళీ
ఖాళీనా
పా
తిన్నరా అన్నం
తినలే ఇంకా తినాలి
వారెవరు మీ పాపనా
పోయి ఆ మా పాపా
హ ఏపేరు
మిన్న
ఏ మీనా పూప పా బజు
మళ్ల్ాచ్చిందప్పా
కాదు నేను ఇక్కడ చిన్నచటు కింద మూట్ల మీద ఊకుంటే పెద్ద పొం వచ్చింది
ఒకసారి అంత ముందు ఎప్పుడ ఫోన్ చేసినప్పుడు కూడా వచ్చింది పా
ఎందుకు రా నీకు ఫోన్ చేసినప్పుడు ఎస్తా అండి పాము అబ తక్కువ లేదు అది నన్ను చూసింది నాంపం కావచ్చు నాంపకం కావచ్చు పోతుంది ఏటో
ఏం కలరున్నా
అదా గోల్డ్ కలరు సిల్వర్ కలరు తెల్లగాన్నది
ఆ
ఇది రెండోసారి నేను తప్పించుకున్నాడు
మీీ దగ్గరకి వచ్చిందా పాను
ఏయ కాదు నేను ఆ మొటినిఊకున్నా నా పక్క పంటే ఊతుంది అది ఇకరతే ఏం చేస్తా ఇప్పుడు సంతోష కాలని పడి నేను లేసిన ఏంటిది ఏం పాట
పటయిసు కొద్ందుమందిరమే పతి
ఆఓ
ఆ
ఇంకేంటి విశేషాలు
మా యి కో పాప మట్కచ్చని వెల్స
ఇ చికెన్ అయ్యాల
దాన్ని చూసే మన్న ఎగుర్తాంది కోడిపాపా కోడిపాపాని బ్రష్ చెడు దొరికిందరాా నీకు ఇప్పుడు బ్రష్ చెస్తానామ
ఇన్న ట్రెం అని సెడ ఎత్త ట్రెండ్ ను ఫాలోగా ట్రెండ్ ను సెట్
తీసుకో బ్రష్ తీసుకో ఏంద అనుకుంటాను నిన్న తెల్లగళ తాగింది పొలుు పొళ్ళు డ్యాన్సు పాటలు ఎర్రుడు
ఆ డ ఉన్నదిరా ఎలుక కోసం అ
అయ్యో మేము అమ్మ వాళ్ళు లెేరా మరి ఇంటి దగ్గర
ఇక ఒకటి చింతటెట్టు గుర్తుందా నీకు
నేను మెయిలే జూల్లే
ఈడురు చెట్లె
అబ్బా నీగ్దెల్సా మా ఇల్లు
నమి ఇల్లేనంతలేను మా ఇల్లనే అంతనా
మళ్ళా ఫాలప్ప దొరికించుకు
మిన్నమ్మా తిన్నదా అన్నం తిన్లే ఇంకా తిన్లే తిన్లే
అం ఎక్కు తినలేదు
నువ్వు గుర్తచ్చి నువ్వు గుర్తొచ్చి
హ బార్లేనా ఇప్పుడు పడవి
ఆ
నిన్న అది ఇంట అయిపు
మా కాలేజ్ లా ఫెస్టివ్ ఫుల్ మ స్తు జరిగింది తెలుసా? నువ అత్త అయిపో నువ్వు అత్త పోతాన అనుకున్నా నువ్వే రాలే నేను ఎవరి కోసం పోవాలి ఇంకా చెప్పు
బా మొత్త నేనత్తనే వయనట్టు కాలేజ్కి
అవును ఆ
నేను అది ఆర్మీకి ఆర్మీ కోచింగ్ పోదాం అనుకున్నా!
మరి ఇంకెంది పో
నెలకి ఫైవ్ థౌసండ్ అట గంతే అన్ని వాళ్ళనట డ్రెస్సు షూలు అన్ని వాళ్ళే ఇస్తరట
ఆ
పోయామనుకున్నా ఫోన్ చేసిన వాళ్ళు జాబ్ ఇత్తారటా మనిషిఅయిత
ఆయన ఏమద్దు ఆర్మకి
మామమ్మీ అద్దరున్నది అంటే ఇట్లా ఆర్మీ అని కాదు కాని మనీలువ్వని అద్దన్నాయి నెల క్కువ ఐదు వేరంటే ఆరు నెలయ వరకు ముప్పై వేల యితే
హమ్ ఇయ్యో సోల్జర్ నా ఫ్రెండ్ సోల్జర్ అంటే నాక ఎంత గర్వం తెలుసా
ఇగో బద్ తన్నా మరి
ఎంతారు ఎక్స్డెట్ తెలిసా నాక
హమ్ అందుకే వద్దంటాను
ఆ అబ నుూల కనబడకుంటనా పణం విలవల కొట్టుకుంట అన్నికే
అరే రోజుతానువ్వచ్చాను
రాజుకి నన్న వాకాలన్న వంట నాకు్ధైర్యం
ఇదేం పచ్చో
అల ఫ్రెండ్ పిచి
హమ్ శియకు ఫోన్ చేసినా
చేలేదు నెక్స్ట్ శ్రీజక ఎత్త
ఇప్పుడు దాని దాంట్లో యాప్ ఉంటది కాబట్టి నేను చేసినా కూడా నలులో పనిచస్తుందిద
న కూడా వరకే ఎతుది ఎం లే ఎట్లా కార్య అప్ ఉంటది అందులో ఒక ప్రొఫైల్ ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఒక ప్రొఫైల్ టాస్క్ కతను ప్రొఫైల్ టాస్క్ కంప్లీట్ చేసినాక ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ తరువాత క టాస్క్ అసైన్ అవుతుంది ఇంకా అసేన్ గ గుంట అదే చెప్పు నేను నేను ఒక ఫామ్ పంపిస్తా మీకు
ఎన రోగలకు
టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్రూప్ లాట్ల పెట్టటిళ్ళు మాకు గ్రూప్ నక్ నాకైతే టూ డేస్లలోనే వచ్చింది ఆ ఫామ్ ఫిల్ చేసినాక ఇదే ఏషన మర్ నింగ కాక మాల్ల తెల్లార చింది మార్నింగ్ అచ్చింది అనుకుంటా
ఫామ్ పంపిత్తా ఫిల్ చేసుకుంటావనె
అదే ఇప్పుడే కంప్లీట్ చేసినావు కదా అందుకే నీకు ఫోన్ చేసి చెప్పనీకే ఫోన్ చేసినా
ఉమ్మ్
అప్పుడొకసారి చెప్పినా కానీ ట్టిచ్చుకోలే ఎవరు
ఆహా దేని గురించి చెప్పలా నాకు
మరి
ఫోన్ మాట్లాడుతే పైసాలొత్తయ్ చూడు
ఉమ్మ్ మ్మ్ మ్మ్
గద్ జెప్పిను
ఏ ఏం తింటదంట
అన్నం
అన్నమా లేకపోతే చికెనా అట్నే తిన్రా మిన్నంబ నువ్వు చియ్య నట్లనే తినాలె పళ్ళెం
చప్ప
అరే పాముకు కండ్లున్నయ్ రెండు
అబెబ్బె పాముకు కండ్లున్నయా పిచ్చి ఇవర లే లే లే లే లే
అవును దానికి కాళ్ళుంటాయా
క్క బుడిందు ఇలకుత ఉ జూడు జర్ ఐతే నా ఏలు కట్టౌవ్
ఓ ఏం చేసింది
అన్నం బెడితే ఆ అని నోరు తెరి చింతి కొరకడాన్ జప్పన దీష్నా
ఊ
అట్నే యాస్ ప్పట్లో మొన్న వారం రోజులాస్ ప్పట్లున్ను
ఊ
రెండు రోజులు కొరికింది
ఎందుకు ఏమైంది
మిన్ను కు జరం
అయ్యా
ప్రైవేట్ ల పోతే ఒక్కటే కొక్కటే గంటలో నాలుగు వేలు ఉడిషినాయి తక్కువైతాది స్నే హెవీ డోస్ ఇచ్చి పంపించండి రవి డాక్టర్ రవీందర్ డాక్టర్
కాదు
దాని వల్ల ఇన్ఫెక్షన్ అయింది మొత్తం ఆ సూది వేసుడు తట గద్దులు వచ్చినాయి ఒళ్ళంతా
ఆ
గవర్నమెంట్ ఇట్ల పోయి నాలు రోజులు నున్న అన్న
గవర్నమెంటో లే గవన్నమెంట్ హాస్పిటల్ యే బెటర్
హ్మ్మ్ కొట్టకు రమ్మన్న ఓ నన్నచ్చ కొడుతంది ఏయ్ ఏ లే లే లే
వాళ్ళ చెల్ల ఏం చెత్తందట
నాడు అమ్మా వద్దు తల్లి బాగుంట తినాలే తినాలే
ఏంటిదంట వొద్దు
అన్నం వొద్దట
ఆహా
అబ్బా మల్ల కొట్టింది ఎందుకు కొడతాన్నవ్ నన్ను అమ్మా గిచ్చుతాంది.
ఓ కొట కట దచ్చ కట ఊడిపోవాల ఒకొకొ కొట్టుడు కొట్టూడుతే ఎయిర్ ఫాల్ తగ్గిందార
ఆ
ఏర్ ఫాల్ తగ్గిందా
తగ్గలేదురా
నేనొక ఆయిల్ చెప్తా పెట్టుకుంటవా
మంచిగుంటదా ఆయిల్ ఉన్నయి ఊసిపోతయా
ఏ నేను పెట్టుకుంటాన్న ఏం పెట్టుకు నంకనే పక్కొల్లకీ చెప్తా
చెప్పు
కోకోనట్ ఆలోవేరా
గది వైట్ కలరా
ఆ
నువ్వు ఏమన్నా ఇక్కడ నన్ను వచ్చి తిడుతది ఆమె లే అవతలికి పో పా నడువు ప మరి నా జోలికి రాకు నువ్వు
ఏ గుద్దుకుంటాలా ఏంది ఇద్దరు
ఏ లేదు అన్నం తింటున్న
ఏ ఇక మీరు ఇద్దరు చిన్న పిల్లలే
కొట్టింది కొట్టింది అన్నం పెడితే తింటది
హ హా ఉ
గట్లుంటాది
కెలుకుతుంది ఇంకో ఆమె రాదా
అ నానమ్మకుండ
చిన్ను పెద్ద మనిషి వచ్చింది పెద్ద మంచి పెంటమ్మ
పోయింది నిన్నోసారి వెళ్ళలక్కని విలిచింది
ఎలక్కా ఎలక్కా
యిపోతాను అద
ఏం కారీ ర మరే ఇందుకనే ఉంటానువా
ఆ
ఆహా
ే పంచ గవర్నమెంట్ జాబ్ కుద్దన
అవులా నింగడాా
నీకు లేదా గవర్నమెంట్ జాబు
మా మాకు మాకు మమ్మల్ నన్ను ఎ వాళు పి ళ్తలేరు
కరు పని వెళ్తలరా
అ